హలో
అలో
ఏం జేస్తున్నావ్ ఇందాకా ఫోన్ చేసినపుడు బిజీ అని వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నవ్ అంత సేపు
ఏ మా చెల్లె ఫోన్ జేశ్నుండె అయితే మాట్లాడుతున్నా ఏందో యెవాళ్ళ దగ్గర ఏదో విషయం జరుగుతె చెప్తుంది అప్పుడప్పుడు ఫోన్ జేస్తది సరేగాన్ చెప్పు ఎందుకో ఫోన్ చేసినవ్ మరి ఏం నడుస్తుంది పొలం కాడికి పోలేదా ఇయ్యాల
పొలం గడికెళ్ళి ఇప్పుడే ఒచ్చినా ఇంటికి ఎండ ఈరోజ్ ఎక్ క్కువ్ దంచి గొడుతుంద్ కదా అందుకే పొద్దుగాలనే పోయి నీళ్ళు వెట్ ఒచ్చినున్డే అవును గాని ఈ రోజు మన్ ఉర్ల ఒక సంగతి జరిగింద్ తెలుసా నీకు
ఆ మాకైతే ఏం దెల్వది ఇయ పొద్దుట్ నుంచి ఇంట్లోనే ఉన్నా ఫోన్ మాట్లాడుకుంటా ఏం జ బయటకైత్ తే వోలే ఏమైంద్ యెప్పు
అ నేన్ పొద్దున్ లేశీ ఇట్లా మన పొలం సైడ్ ఒస్తుంటే ఆడ ఊరు చివురునా రచ్చబండ దగ్గర పెద్ద సింతచేట్టు గదా ఆడ మందేశిర్ మంద జమగుడి నుండె అడిక్ వోయినా పోయి ఆడ జూస్తే మన ఫారెస్ట్ ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళు ఒచ్చిండే ఒచ్చి ఆడ బోడు బోడు వాతీరు అ దాంట్ల ఏముందంటే ఈ చింత్తచెట్టుకు చానా సంవత్సరాల హిస్టరీ ఉంది సో దీన్ని ఎవ్వలు గొట్టిన దాని అలకి పనిష్మెంట్ జరుగుతది వాళ్ళ మీద కేస్ అయితదని బోడేసి పొయినుండే ఊఉ
అవునా మంచి మాట చెప్పినవురా ఆ చెట్టు కిందనే గదా మన ఊరుళ్ళందరు కూర్చొని మంచగ్ ముచ్చట్లు పెట్టుకుంటారు ఎండాకాలం ఒచ్చిందంటే ఆళ్ళు ఆ చెట్టు కింద ఎంత చల్లగా ఉంటది అట్లాంటి వాటిని కాపాడుకున్ టే ఇగ అంతకన్నా సంతోషం ఏముంటది జెప్పు
అదే అదే అ వీళ్ళకు మంచిగ ఇన్ఫర్మేషన్ పాజ్ చేసింది ఎవరో గాని మొన్ననే మనుర్ల ఆ ల అందరు కలిశి మనోలందరు కలిశి అది కొట్టేశి అక్కడ ఒక బల్డింగ్ కడదామన్ చూశిర్రు కనీ సరి అయినా సమయానికి అధికల్ రావడం వల్ల మన జ్ఞాపకాలన్ని మంచిగా మిగిలిచిరు
ఉమ్ కరెక్ట్ మనం చిన్నప్పుడన్న అక్కనే కదా గోళీల ఆట తార్లాట అన్నడుకునేటోళ్ళం ఒకవేళ అది కొట్టేసుంటే మనం ఎంతో బాధపడాల్సి ఒచ్చేది ఇప్పుడ్ ఆ బాధ లేకుండా వోయిందిగా
అవునవును ఈ గోళ్ గోయి ఆటలతో పాటు మనం అ దానికిందున్నప్పుడు చింతకాయలు తెంపి ఉప్పుకారం పెట్టుకొని తింటే అప్పుడు ఆ మజనే వేరుండేది కానీ ఇప్పుడు చూడు ఎవ్వరు రాకపోయేసరికి ఆ చెట్టును కూడా కొట్టేసే పరిస్థితికి అచ్చింది.
అవును ఇప్పుడున్న పిల్లలేమో బయటకు వచ్చి ఆడుకుంటే మంచిగా ఉండు ఇక ఆన్లైన్ ది ఫోన్లల్ల్లేనే ఏందో ఏందో ఆటలు ఆడుకుంటారు బయటకే వస్తలేరు అందుకే అట్లా అయింది. మనం చిన్నప్పటి రోజులే మంచికుండే ఎంతయినా మనం చెట్టుకాడ ఆటలు ఆడుకునేంటోల్లం వర్షంలో దాడిశే ట్టలం మంచిగా ఉండేటి ఎంతైనా
అవునవును నువ్వైతే వాన పడితే చాలు ఆ కాగిత పడవలు జేసి చెరువు కలువలో వదిలే దానివి. నీ పడవ మునిగిపోతే చాలు ఇక మస్తు ఎడిచేదానివి గదా గుర్తుందా
ఆ నీకైతే నా విషయాలు మంచిగానే గుర్తుంటాయి గాని నీ విషయాలు కూడా నాకు అట్లనే గుర్ తున్నాయి నువ్వు ఒకసారి తోటలా దొరి జామకాయలు దొంగతనంగా తెంపినప్పుడు ఆయన నిన్ను మీ ఇంట్లోల్లోని పిలిచి మరి తిట్టిండు కదా మర్చిపోయినవా
అబ్బా అ ముచ్చట ఇప్పుడే గుర్తుందా ఆ ఎంత చిలిపనులు చేసినా అది ఒక మంచి సరదా మె మెమోరీస్ లాగా గుర్తున్నాయిలే సరేగాని ఈ మధ్య మన ఊర్లో వంటల పోటీలు పెట్టిరంట గదా నువ్వు కూడా తప్పక పోటీ చేయి నీకు మంచిగా వంటలొచ్చు గదా
ఆ చేస్తా ఆ పేరిచ్చింది ఆల్రెడి మా మమ్మీ మన తెలంగాణ స్టైలో ఏమన్నా చేద్దాం అనుకుంటున్న దానికి తోడు గారెలు అట్టి ఇట్లేమన్నా అనుకుంటున్నా ఇగ మన ఊరు పద్ధతిలో మసాలాలు నోరు చేసినమంటే టేస్ట్ ఎట్లా అని సూపర్ వస్తాయ్
అవునవును అదే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తాది అయితే గారాలంటే నాకు గుర్తొచ్చింది పోయిన పండుగకి మీ ఇంట్లో చేసిన సజ్జ గారేలు చాలా బాగుండే తెలుసా ఈసారి కూడా చేస్తే కొంచెం ఇటు పంపిస్తావా
అవునా నచ్చినాయా నీకైతే నీకు నచ్చినాయి అంటే ఖచ్చితంగా చేసి పంపిస్తా సరేగాని నువ్వు ఈ మధ్య ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసినవా మొన్న మా పక్కింటోలు మాట్లాడుకుంటే విన్నా నేను
ఏం లేదు ఇగ ఊర్లా అందరూ కెమికల్స్, కెమికల్స్ అనేవి అదే వాడుతురు గదా ఇగ చాలా మంది కూడా ఇప్పుడు ఉన్న సమాజంలో కెమికల్స్ కూడా లే ఫుడ్ తినలేక ఇగ సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు ఓ తిందామని ఆసక్తి ఇగ ఎదురు చూస్తున్నారు గదా అందుకనే మన ఊర్లో ఈ మన ఆవుల ఎరువులు యూజ్ చేసి సేంద్రియ వ్యవసాయం చేద్దామని నేనె అనుకుంటున్నా ఇగ
మంచి ఆలోచన ఏసినావు నువ్వు ఇట్లా ప్రకృతి గురించి కూడా ఆలోచిస్తున్నావంటే గ్రేటే మెచ్చు కోవాల్సిందే మళ్ళ అట్లనే ఇప్పుడు సిటీలలో ఉండేటోళ్ళు కూడా ఇట్లాంటి తిండి కోసమే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొంచెం కష్టపడితే మంచిగా సక్సెస్ అయితవ్ లే కష్టపడాలిగా
అవునవును అదే కదా అందుకే ఈ మధ్య యూట్యూబ్ క్లాసెస్ కూడా ఇనుకుంటా ఇగ ఎట్లా చేయాలి అనేది నోట్స్ మంచిగా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇగ కొంచెం కష్టం పడితే ఇగ సక్సెస్ అనేది వస్తాది గదా
ఖచ్చితంగా ఉంటది అన్నట్టు ఈరోజు సాయంత్రం మరి మన ఊరి చివరనా ఆ సర్కస్ వాళ్ళు వొచ్చిరు కదా పొద్దుగాల బండే ఎస్ కొని వొచ్చిరు సర్కస్ చూడ్డానికి వస్తున్నావ లేదా
ఆ తప్పకుండా వస్తా ఇగ మన పల్లెటూళ్ళలోకి అవ్వే గదా మంచిగా అనిపించేటివి అలాంటి మిస్ అయ్యే ఎట్లా జెప్పు అది జుసున్నంత సేపు నవ్వు కుంట ప్రశాంతంగా ఉండొచ్చు అక్కన్నే నువ్వు వొస్తావు గదా
ఆ నేను వొస్తా నేను అంతకు ముందు సర్కస్ చేసినప్పుడే మిస్ అయిన ఈసారి రాకుండా ఎట్లుంట చెప్పు అన్నట్లు నువ్వు ఇందాక మరి ఏదో బిజినెస్ అదిది అన్నవు కదా పైసలు ఉన్నాయా నీ దగ్గర బిజినెస్ పెట్టుటానికి అంతగానం అంటే ఎక్కువ అయితే ఏమో ఉన్నాయా అన్ని పైసలు
ఎందుకు ఉన్నయి ఉన్నయి మా నాన్నని అడిగి నుండే ఇస్తానన్న అది గుడా ఇది గుడా మొన్నటి దాక పనికొయినా కదా ఆ పనికి యినప్పుడు కొన్ని పైసల్ జమ చేసుకునుండే ఇగ మొదట్లో కొంచెం కష్టం అయితది గానీ ఒక్కసారి పంట చేతికి వొచ్చింది ఆనుకో మార్కెట్ లో నమ్మక్ పోయిద్ది అదే సిటీలో ఉంటారు ముందే పైసల్ ఇచ్చి మర్ బుక్ చేసుకుంటారు మనయి పైగా ఇ మధ్య గవర్నమెంట్ గుడా ఇలాంటి వొళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుందంట రాయితీలు ఇస్తుందంట ఉచితంగా త్తనాలు ఇస్తుందంట రేపు బోయి అవన్నీ కనుక్కుని తీసుకొని వొస్తా ఒకవేళ వీలైతే
సరే కనుక్కో అట్లా వొస్తే మంచిదే కదా నీ కూడా కొంచెం భారం తగ్గుతది. అన్నట్లు నువ్వు మనం ఇక్కడ బతుకమ్మ ఆడే ప్లేస్ ఉంటది కదా. అటు సైడ్ పోయినావా కొత్తగ లైట్లు పెట్టిండ్రు అట మొన్న అటువైపు పోయితే నేను చూష్నా మొత్తం గోరంగా మెరిచిపోతుంది లైట్లతోని
అవునవును అదొక్కటే కాదు మన స్కూల్లు గుడా మొత్తం రంగులి ఇచ్చినట్లు తెలుసా దాని చుట్టుపక్క చెట్లు కూడా పెట్టిరంట ఆ స్కూలు గుర్తొస్తే మన పాత రోజులే గుర్తొచ్చినాయి. ఆ మన వర్షాల్ కాలంలో స్కూల్ మొత్తం మురిసేది మనం అందరం ఒక మూల పోయి బుక్కులు పటు కొని నిలబట్టొలం అదంతా గుర్తుందా నీకు
అవున అవును స్కూల్ విషయాలు ఎవరైనా ఎట్లా మర్చిపోతరు చెప్పు అందులోను స్పెషల్ గా అంటే మన మాథ్స్ సారు కోపం అయితే నేను ఇప్పటి కూనా మర్చిపోను
అవున అవును ఆ సారుకోస్తే కోపం వస్తె అసలు తట్టుకో తట్టుకునే పోయేటోళ్ళం గాదు ఏ ఎంత అయినా ఏ వాళ్ళు మంచిదె చెప్పర్లే వాళ్ళు చెప్పడం ద్వారానే నాకు ఎంతో ఎంత లెక్కలు వొచ్చినాయి ఇప్పుడు మా అయ్యప్ పొలంలో పనుల్లోళ్ళకి పైసలు ఇయ్యమన్నా ఏదన్నా చిన్న చిన్న వడ్డీ లెక్కలు చేయమన్నా ఆ చార్ చెప్పిన లెక్కల వల్ల చేయగలుగుతున్నా ఎంతైనా పెద్దోళ్లు మన మస మన మంచి కోసమే చెప్తరు గదా
ఆ నిజం చెప్పినవ్ కానీ మనకు ఒకప్పుడు టీచర్ లు అంటే ఉన్నంత భయం ఇప్పుడు ఈ జనరేషన్ వొళ్ళకి అసలు లేదు సరేగాని అవన్నీ మనకెందుకు గాని ఈసారి వర్షాకలం స్టార్ట్ అయింది కదా మరి వర్షాలు బాగా పడి మన ఊరు చెరువు గిట్ట నిండు త అంటావ ఈసారి
ఆ ఈ సార్ తప్పకుండా నిండలానే కోరుకుందాం నిండలాగే అనిపిస్తుంది ఆల్రెడీ పైన నుంచి గుడా వర్షం బాగు పడుతుందంట ఇగ కాలువలుళ్ల నిండుతున్నాయి అంట ఇగ నిండాలే నిండుతేనే గదా ఇగ మనకు గాని రైతులకు గాని అందరి గాని సంతోషం ఉంటది ఇక ప్రజ ఈ పలెటూర్లో బది కె టోలకి చెరువు అనేదే కదా ఒక పానాధారం లాంటిది
ఆ అవును చెరువు నిండితేనే కదా చుట్టుపక్కల బావులలో బోర్లలో నీళ్లు పైకి వొస్తాయి మనకు తాడానికి గుడా నీళ్ళేకి ఏమి ఇబ్బంది ఉండద్ అన్నట్లు నువ్వు మరి సేంద్రయ వ్యవసాయం అన్నావు గదా సాంపిల్ కోసం ఏమన్నా కొన్ని విత్తనాలు నాటీ చూస్తే అయిపోవు కదా
ఆ మొన్న మార్కెట్కి పోయినప్పుడు తెచ్చుకుని ఉండే కొన్ని ఒక నాలుగు ఐదు రకాల విత్తనాలు తీసుకొచ్చినా ఇగ ఎన్కనే మా ఇల్ ఎనుక కొంచెం జాగుంటే దాన్ని ఒక మడిలాగా తయారు చేసు కున్న తయారు చేసి తోటకూర, పాలకూర, ఆ చుక్కకూర, పూంటి కూర ఆకూరలులనే నాట్లు ఉండే అవి మంచిగా మొలకలు వచ్చినాయి కొంచెం ఒక జాడంత అయినాయి. ఇంకొకా వారం పది రోజులు లేకపోతే ఒక రెండు వారాలు అయితే పైనకి వచ్చేస్తయి అప్పుడు కోచి నీకు పంపిస్తా తీని ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన టేస్ట్ ఎట్ల ఉందో జర చెప్పు నాకు
అబ్బో అంతకంటే బాగ్యమా తప్పకుండా పంపించు అయినా మన చేతులతోని పండించుకున్న కూరగాయలు అంటే ఎట్లయినా టేస్ట్ మంచిగానె ఉంటది సరేగాని పంపియు అట్లనే రేపు మనం ఎట్టనా బయటికి పోదామా అంటే మనం ఫ్రెండ్స్ అందరం కలిసి అట్ల తోట సైడ్ ఏమన్నా పోదామా
తప్పకుండా పోదాం నాకు కొంచెం సొసైటీ బ్యాంక్ దగ్గర పని ఉంది ఆ చెప్పిన కదా అప్పు గురించి అని అది కంప్లీట్ కాంగనే మీకు ఫోన్ చేస్తాను అడికి వచ్చేయండి అక్కడి నుంచి కలిసి తోటలోకి వెళ్దాం ఇగ మా తోటలో కెళ్ళక చన రోజులయితుంది అందులో తిరుకుంటూ మాట్లాడుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటది కదా
సరే అట్లనే చే అట్లనే చేద్దాం అంటున్నా అయితే బ్యాంక్ పని ముగించుకొని ఫోన్ చెయి అన్నట్లు మా అమ్మ ఇప్పుడే గేట్ తీసి లోపలికి వస్తున్నట్టున్నది చేతిలో ఏదో పెద్ద బుట్ట పట్టుకొని వస్తున్నది అచ్చ అయ్యాల మార్కెట్ కదా మార్కెట్ పోయినట్టుంది పోయింది చెప్పేటప్పుడు చెప్పే పోయింది అయినా పోయేటప్పుడు
అవునా అయితే మీ అమ్మ ఏం తీసుకొచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూడు దాంట్లో స్వీట్ బూంది గాని సేవ్ గాని ఆ బజ్జిలు గాని ఉంటే ఆది కొంచెం దాచిపెట్టే నేను వస్తా వచ్చి తీసుకుంటా
నీకు ఎప్పుడు మా ఇంట్లో తెచ్చిన సామాన్ మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ కదా మీ మమ్మీ కూడా ఇయలా అంగడికి పోతది కదా మరి మీ మమ్మీకి చెప్తే ఏమైతది తీసుకురమ్మని
మా అమ్మ అవన్నీ తీసుకురాదు అందుకని మీ అమ్మ కంపల్సరీ నీకోసం తీసుకొస్తది కదా అందుకని నిన్ను అడుగుతున్నా లేకపోతే నిన్ను ఎందుకు అడుగుతా చెప్పు
అబ్బా అవి నాకోసం తెచ్చినట్టు అయితే ఏం లేదు నువ్వు నాకేమన్న ఇస్తున్నవ మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ నువ్వే తీసుకొని పోతున్నవు ప్రతిసారి మా మమ్మీని అడిగితేనేమో ఏ పోనీ లే పాపం అని అంటుంది
ఉమ్ ఇంకా మరి ఆ ఇంకేమైనా తీసుకొచ్చిందా మరి లేకపోతే ఉట్టిగా గవే పట్టుకుని వచ్చిందా
గంతే కొన్ని మిరపకాయలు వంకాయలు బెండకాయలు అవి ఇవి తెత్తది ఇగ కూరగాయలు నాకు అంగడంటే ఒకటి గుర్తొచ్చింది మొన్న పాత గాజులు ఆయన వచ్చిండు అయితే ఆయన దగ్గర కొన్ని గాజులు చూసిన అబ్బా ఎంత మంచిగున్నయి నాకు కొనుక్కోవాలి కొనుక్కోవాలని నా ప్రాణం అంత అయిటి మీదనే ఉన్నది
చిన్నప్పటి నుంచి నువ్వు గింతే కదా గాజులు చూస్తే ఆగనే ఆగవు అయినా ఇప్పుడు కొ త్తన చిన్నప్పటి నుంచి వస్తుండు అయన పెట్టబట్టుకొని వస్తే దాని వెనుక ఉరికేదానివి కద చిన్నప్పుడు తెగ నాకావాలి కావాలి ఏడ్చుకుంటూ
మరి ఏం చేద్దాం ఇగ గలగల సౌండ్ ఇంటే ఏదో పండుగ వచ్చినట్టు అనిపించేది అప్పట్లో అయినా నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నా కూడా తాత ఫుల్ గాజులేషేటోడు నా చేతికి ఇప్పుడయితే ధరలు ఎక్కడికో పోయినయి సరేగాని రేపు పొద్దుగాల నువ్వు పోతా అన్నావు కదా మరి ఎక్కడికి టౌన్కి పోతున్నావ్
టౌన్ కి పోతా అన్నే ఆఫీసర్లు ఉంటరు ఇగ బస్ మీద పోతా బైక్ బైక్ మీద పోదాం అనుకుంటే ఆ రోడ్ రిపేర్ రిపేర్లు అయితున్నయి కదా బాగా దుమ్ములేస్తుందంట అట్లా పోయినానుకో నా కన్ను నాష్ణం అయిపోతాయి అందుకని బస్సు మీద పోయేసి వస్తా ఇగ
ఉమ్ అవును అదే బెట్టర్ మొన్న గుడ మా నాన్న పోయినప్పుడు అన్నుండే ఆ రోడ్ల పనులన్నీ ఆపేశిరు అట్లనే చేస్తలేరు అనన్నడు వర్షాకాలం వస్తేనయితే రోడ్ల మీద మస్తు కష్టం అయితది నువ్వయితే పోయేటప్పుడు కొంచెం మంచిగా పోయిరా వచ్చేటప్పుడు కూడా ఏమన్ న్నా ఆడ ఎట్లా బుక్ స్టాల్ ఉంటది కదా అగ్రికల్చర్ సంబంధించిన పుస్తకాలు ఏమైనా కనిపిస్తే తీసుకోనిరా
ఉమ్ సరే తీసుకొనోస్తా అది కూడా చేసుకొని రావాలి ఎందుకంటే నాకు తెలిసిన ఒక పుస్తకాల బుకయిన ఉన్నడు షా షాపైనున్నడు అన్నకాలరేడి మొన్ననే ఫోన్ చేసి చెప్పినా ఇట్లా ఒక బినెసెదాం అకుంటున్నాన్న దానికి సంబంధించిన బుక్స్ ఉంటే జర తీస్ పక్కన పెట్టు ఆ సరేగని నీకూ ఈ బుక్లుసా ఏమనా బుక్స్ కాన్నా బా కథలు చదుతావు కదా కథల పుస్తకాలు ఏమై తీస్కురమ్మంటవ మరీ నీకోసం
అవ్ను నువ్వు బానే గుర్తుపెట్టుకున్నవ్వ్ నా విషాలు గాని కథల పుస్తకాలం టే కథల పుస్తకాలు ఏమోద్దు కాని ఏమన్నా ఉప్యోగపడేటి ఇట్ల డబ్బులెట్ల సంపదియ్యాలి అలావంటి బుక్సేమన్నా ఉంటే తీస్ క్కరావి చదుతాం నా ఫ్యూచర్ కూడా ఏమనా పనికోస్తా ఏమో
సరే రేపు బోయినక నేను కాల్ చేస్తాను ఏం కావాలని చెప్తే తీసుకొనోస్తా సరేనా
ఉమ్ సరే
ఉమ్ మరుంట మరి
ఓకే మరి బాయ్